హలో
చెప్పురా
ఏ ఇప్పుడు కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ గానే
హ్ హ్
ఇన్ని రోజులు హాస్టళ్ల ఉన్నా
ఆ
ఇప్పుడు ఏదన్నా పార్ట్ టైం జాబ్ ఏదన్నా చూసుకొని అటు హనుమకొండల ఉందం అనుకుంటాన్నా
అవునా
చెప్పిగా రూమ్లా సంగతీ ఏట్లా ఏం కదా ఇటు రూట్లు అంతా
రూమ్ల ఉంటావా హాస్టల్ల ఉంటావా
రూమ్లో ఉందం అనుకుంటాన్న ఇగ హాస్టల్ల అంటే మళ్ళా వాడు పార్ట్ టైమ్ జాబ్ చేయనియడు పక్కకు
ఈ హాస్టల్ అంటే మరి నైటు సెవెన్ ఎయిట్ వరకే ఉంటది.
అదే
రూమ్ అయితే నీకు ఇప్పటికైనా ఉంటది. కానీ మరి మీరే వండుకోవాలి. తినాలి మంచిగా తక్కువ పడతది. పైసలు కూడా
హ్ ఒక్క ఇద్దరు ముగ్గురిని సెడ్ చేసుకుంటే అందరం రూమ్ లో ఉండ
ఆ మీ దోస్తులు ఎవరన్న ఉంటే మాట్లాడుకో నేను రూమ్ చూత్త
హ్
డిగ్రా
ఆ డిగ్రే ఫైనల్ ఇయర్
ఏ కాలేజ్
సికేం
ఇగే మా ఎ గ్రూప్ తీస్ కున్నావ్
ఇగ బి కమ్ కంప్యూటర్ తీసుకున్నా
కంప్యూటరా
ఆ
మరే డిమార్ట్ ఉన్నది మావోడల్ల చెత్తండు అడగన వికేన్సీ
ఆ సో ఆ రెజ్యూమ్ పెడతతి
రెజ్యూమ్ క్రియేట్ చేసి నాకు పంపు ఒకవేళ వెకేక్సి ఉన్నదంటే నేను వానికి పెడ్ త వాడు చెప్తాడు
హు
మనకి తెలిసినోళ్ళు ఉన్నడు డి మార్ట్ లా
హా
మా కాలేజొల్లు కూడా చానా మంది చే త్తరూ డీ మార్ట్ లా
ఆ మా ఫ్రెండ్ గాడు కూడా ఒకడు ఆటు మీ మీ కాలేజ్ ఏమ్మటే రూమ్ లో ఉం డాను
అవునా
ఆ వాడేమంటాండు నువ్వో చేది రాంది కన్ఫామ్ చెప్పురా రూమ్ చూద్దాం ఇంకోట్ టి నేనున్నానని చెప్పి రూమ్ కానీ ఇత్తలేడు వాడు
ఆ
వాడు అట ఒకడనే ఉంచుకుంటాడట రూమ్ల ఇద్దరు ముగ్గురు ఉండద్దట వానికి.
అట్లంటే మీర ఈర్ అంటె ఆ ఇంకోగిద్దరిని చూస్కోర్రి
ఆ
మా మా రూమ్ పక్కన ఇంకొక రూమ్ ఉన్నది ఫైవ్ కె ఉంటది కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఉంటది మంచ్ చ క పెద్దగ ఉంటాయి రూమ్లు
ఆ
హాలు కిచెను బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ మంచిగ ఉంటది మీకు రూమ్ కూడ రోనర్ కూడ ఎవ్వరు ఉండరు
ఉం ఇగ కాలేజీ గ్రౌండ్ అన్ని దగ్గర ఉండేటట్టుంటె
ఆ ఆహ్ మా కాలేజ్ దగ్గరనె గ్రౌండ్ మాది మా హన్మకొండల్నే మా గ్రౌండ్ ఎ పెద్దది
అదే ఇ పొద్దుగాల ప్రాక్టీస్ చేసుకొడానికి కూడ మంచిగుంటది.
ఊ ఉ
మ ఇప్పుడు రూమ్ల ఉన్నవా ఊర్లోకి వచ్చినవా
నేను ఇప్పుడు ఇంటికాడ్నే ఉన్న
ఇంటికాడ్నే ఉన్నావ
హుం ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇగ అక్కడ ఉండి ఏం చేయాలని ఇంటికి వచ్చిన
ము అది ఎట్ల రాసినావ్ ఫైనల్ ఇయరు ఎక్ ఎట్ట రాసినావ్ ఎగ్జామ్ లు
ఆ మంచిగ రాసిన అన్ని ఎల్తయ్
మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటానవ్
ఇగ కోచింగే తీసుకుందాం అనుకుంటాన. మాది రూమ్ కూడ ఖాళీ చేద్దాం అనుకుంటానం. మరి మా వాళ్ళు ఏమంటరో కనుక్కొని లేకపోతె మీరే ఆ రూమ్ లొ ఉన్నన్నారు
ఆ
అదే పక్క పనుంటదిగ
అదే చూడాలె ఇగ మా దోస్తాని ఫోన్ చేత్త వాడు కూడ రూమ్ చూడన్నాడు.
ఆ
నువ్వు వత్తే ఇద్దరం కలిసి చూద్దాం అని చెప్పిండు. లేదు లేదు ప్రళ్ళుంటె అడుగురా పోదామని చెప్పిండ్రు.
నా రూమ్ సెట్ అయితది ఎట్లయిన కానీ మీరు ఇంకొక నలుగురిని మాట్లాడుకొ నేను రూం మాట్లాడతా డి మాట్ ఇట్ల కూడా మాట్లాడతా
ఆ ఈ నైట్ ఏన్ ఇత్తారగా డి మార్ట్ ల
మ్మ్
నైడు రాత్రు పూట
మ్మ్
పట్టే జాబు రాత్రి పూట ఏత్తే అయిపోతది మళ్ళా పొద్దుందాక అంటే కష్టం గ
ఆ ఆ మళ్ళా కాలేజ్ ఉంటది గ
మ్మ్ ఇటు కాలేజీ ఎన్సిసి ఇ అన్నీ మెయింటైన్ చేయాలి
మీరు పాన్ టైం చేసుకున్నా కూడా మంచిగా సెవెన్ ఎయిట్ క వతాయి మంచిగా మా ఫ్రెండ్ గడ అట్లా చేసుకొని ఫోన్ కొన్నాడు స్కూటీ కొన్నాడు ల్యాప్టాప్ కొన్నాడు
మ్మ్
కాకపోతే ఫోనును ల్యాప్టాప్ పోయినాయి ఆనివి
ఆహా ఎట్లా మరి
రూమ్లా తాళం వేయకుండా పండుకున్నారు లోపట
ఆ
ఇ వీళ్ళు ఏహే మనల్లో వత్తారుగా అనుకున్నారు
మ్మ్
కానీ వాడు వచ్చిందంట ల్యాప్టాప్ ఫోన్లు వాళ్ళ రూమ్ వాల్ల చాలా మంది పోయినాయంట బ్యాగులు వేసుకొని పోయినంట ఆడెవడొ
అ అంత పెద్ద తోపు గాడు ఎవడయ్య వాడు
నియమ్మ ఇగా ఇగ ఫోన్ లంటే రెండు దొరికినాయి కానీ ల్యాప్టాప్ దొరకలే
ఆ
కొత్త ల్యాప్టాప్ పాపం సిక్స్టీ కే పెట్టి కొన్నాడాడు
ఆ మారవే ఇలానే
ఆ
ఇ ఈ కంప్యూటర్ కోచింగ్ అక్కడ మీకెళ్ళి ఫ్రీగుంటాయట అది ఎక్కడ హెడ్డరు
అ ఫ్రీగా అంటే వాళ్ళ లిమిటెడ్ ఉంటది
అదే అప్పుడప్పుడు ఇట్లా పే పాంప్లెట్లు పంచతాంటే చూసిన హన్మకొండ ల ఫ్రీ కంప్యూటర్ కోచింగ్ అది అని
అ ఎట్లాంటే ఒక పది మందికి ఇరవై మందికి ఫ్రీ పెడతాడు మిగతా వాళ్ళ ఫస్ట్ వచ్చిన వాళ్ళలకు ఫ్రీ ఇత్తడు మళ తర్వాత వొచ్ వొచ్చినల్లకు పైసలే అడుగుతడు. మల్లందరికీ ఫ్రీ చెప్పాలంటే టే ఎట్ల చెప్తడు చెప్పు
అంతే గా బరి ఇప్పుడు వాళ్ళకి ఫ్రీగా చెప్తున్నారు వాళ్ సర్టిఫికెట్ టు ఏదనిత్తాడా
ఫ్రీ గా చెప్పినోళ్ళక
ఆ
సర్టిఫికేట్ ఎందుకు ఇయ్యారు ఇత్తరు
ఏయ్య మా కాలజ్ల వీళ్ళు కంప్యూటర్ల పేర్క కంప్యూటర్ రు ఎంతవరకు నేర్పుతాలేరాయే దాని సంగతి ఏందో
అద అంతే ఈకగా మా కాలేజ్ లా కూడా ఉంటాయి కాని వాటికి అసలుకు అవి ఇంత వరకు ఆన్గాాలే నేను మూడు సంవత్సరాలు అయితంది అవిే ఆన్ చేయం గజూల్లె
మేము మొన్న పోయి ఆటు ఇటు గెలికిినం గెలికి అది ఏ సినిమాలో సినిమాలు పెట్టటిారు అవి పెట్టారు కాని నాకొ ఆన్ చెస్ దు అసలు ఎట్లా క్లోజ్ చేయ్యాలి ఎం కథ అస్సలు ఓపెన్ చేసుడే రాదు మెల్ల మెల్లగా ఇగ పోయి నేర్చుకోవాలే మేడన్ని అడుగలే ఇగ
అవి ఇగా కష్టం కాలేజీ ఏమైనా బీటెక్ వాళ్లకు తప్పించి డిగ్రీకి కంప్యూటర్ నేర్పయారు
ఆ వా స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో లో కూడా కంప్యూటర్ నేర్పుతా అని వాళ్ళు నేర్పలే
ఉ
మళ్ళీ ఎప్పుడు తిరుగుడు ఏమన్ ప్తారు మా అంటే కంప్యూటర్లు ఉన్నాయి అవి ఉన్నాయి మా కాలేజీ రా మా స్కూల్ కి రా అని చెప్తారు
హ
అదే బా పోతానో చెప్పుడు లేదు ఏది లేదు
ఆ
మరి తిన్నావా మరి
తిన్న తిన్నా నువ్వు తిన్నావా
అందును తినే వచ్చిన ఇట్లా బడికేలి
ఇప్పుడు ఎక్కడన్నావు
బళ్ళే ఉన్నా
అవునా
అల్బదుర్బల్ల
ఎవరెవరున్నరు
అవునుో పొరాగాళ్ళు క్రికెట్ ఆడుతల్ ఇల్ ఏ బాధరోల్లో
అవునా మేము కూడా ఉొత్తం అయితే ఇగ కొద్దిగా అయినక్కా
ఆ
బిట్ పెడుతాల్లా
ఏమ్మో తెలువదు పోరగాళ్ళు చిన్న పోరగాళ్ళు ఉన్నారు మరి
ఆహా
ఏ పిచ్చి బంతి గిట్లా ఆడదామా మరి
సాయంత్రం ఇంకో ఎండ కొడుతదిగా ఇంకొ గంట అయినాక అందరినీ గ్యాదర్ చేసి ఆడదాం
మంద అంత ఉంటే అయిపోవు
హ
అప్పుడు ప్రేమ్ సారా ఆడినం చూడు పిచ్చి పంచి మంచిగా ఈ బీడ్లే
ఆ
అట్లా ఆడితే
ఆ బావుండు
ఉమ్ అంతే ఇప్పుడు సెల్లులియా అంట ఎవడు వస్తాలేరు
ఆ మొత్తం ఫోన్లు అయినా చిన్న పోరగాళ్లు కూడా ఫోన్లు లేనిదే అన్నం తింట లేరు
ఆ
అందరూ ఫోన్ లో అలవాటయినాయి
ఇప్పుడు మా చెల్లె ఏంట్ ఇంటికి పోతే హాట్స్పాట్ పెట్టకపోతే కా ఏమిఎరిస్తేద్
ఉమ్ హు
మా ఇంట్లో రెండు సెల్లు గా పెద్దయి
ఉమ్ హు
ఖతాం ఏమరు ఏడ్ సుడి ఏడ్ సుడిగా పెట్టకపోతే
అవునా
ఆ ఆ బర్రెలు గీట్లు ఉండే కదా వా తోడు పోతలేవా
ఇక ప బర్లని అమ్మినం అన్ని ఇక ఏమీ లేవు ఇక ట్రాక్టర్ ఒకటిే ఉంది
ఉమ్
న ఇ్యళ్నే పొద్దుగాేలా ఉ జుల పని వేచ్చిన పనుకొని ఇప్పుడే లేస్
మ దుఃఖదు స్టార్ట్ యి గా మరి పోతల వా చలా
ఆ ఇంకా ఒక వానం వాడితే అందరు దున్నిస్తారు ఇప్పుడైతే వాళ్ళు చెప్పలే మనకు ఇంకా
ఉమ్
ఒక వాన పడితే అందరు దున్నిస్తారు
ఉమ్మ్ మావోడు నీలుగాచ్చిన్నందదా
నీళ్లు కట్టింది అంటే ఇంకో రెండు రేపన్న ఇల్లున్నానా దున్నొచ్చు మంచి వ దుక్కి మంచిగా పడుతుంది ఇక
అరకరం పాడింది ఇంకా అరెకరం ఉన్నది
అవునా
సగైన వారి రెండు మ రెండు వైల్ ఏసి స
ఈ ఎండ ఎట్లా కొడతంది
ఉమ్
ఎంత బారిన అది లేట్ ఏ అయితది
ఏ ఉన్నిలే నేర్వల కలుకనాలు కెనాల్ కాలువలో పోయినాయి మొత్తం
అవునా
ఆ మాడ్ కనాల్ దగరగా కదం అలా అేంత కిన్న గెలు ఊటెల్లినట్టే ఎల్తే అది మొత్తం
ఉహూ
అట్టం బో బొచ్చడి నీళ్ళు వేస్ట్ అయినయి
కొంచం మంచిగా చెయ్పియిల్లీ మరి ఆడ
ఇగ అది దానికి ఏదైనా గచ్చు లాంటిది పోపి తేనే సెట్ అయితది
ఆ లేేకుం టే నీళ్ళన్నీ మళ్ళీ ఎప్పటికిీ కారిపోతాయి పంట పండేటప్పుడు కూడా
మట్టి కూడా అల్ల వడుతంది
పడుతది
హ
బంద్ అయితది ఇగ మల్ల అటుకెల్లి
ఆవ్ పొట్టు పొట్టు చెట్లు అంత బురద అది మ్ షినపాటీ అడవి ఉన్నట్టే ఉంటది అల్లా
ఆహా
అవాళ్లదయితే జేర్గోడ్డు అయితే పోటుపోటు లెక్కలేవు
ఉహు మరి ఆ క్రికెట్ ట్ ఆడుదామా మా ఆ అందరికి ఫోన్జెత్త మరి ఇప్పుడు
సరే ఆడుదాం
సరే అందరికి ఫోన్ చేసి మళ్ళ నీకు చేత్తతీయి సరే బై